ఏమా అష్టొలొంకి
బ్బ
ఆ
కుట్ను నప్పిన
తిన్నామ అస్సలు
ఏం జేస్తన్నావ్
ఇప్పుడే వచ్చినా నేను
ఆ
ఆ
టిఫన్ దిని పవా
లేదు లేదు
తినేసి పడుకోవా
యాడ అమ్మాకి ఇప్పుడు ఇది లేదు కదా తినేకి
ఆ
స్పీకరన్ ఆన్ చేసినావా
ఆ
చెయద్దు
లా అండి
ఏం తిన్నావ్
ఆ
ఏం తిన్నావ్ చిన్నగా మాట్లాడు ఎందుకు అంతగాట్టిగా మాట్లాడుతునవ్
ఏం తినలే గమ్మన్ పడుకున్న వస్తనే
ఆ
నువ్వు.
ఇప్పుడే ముంగ్ధల్ తీసుకున్న తిందామని.
హ్మ్ పీజీ కి వస్తాంటే కాదు ననా ఇద్ద రామ్ అది మ కొట్లా అడుదంద అమ్.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
పై తేజ పక్కన రూమ్ లో వాళ్ళు కూడా ఏవో చేసినారు
అవి ఏమంటా
ఏమో అందగా కొట్టుకుంటన్నారు.
మార్నింగే ఏమన
ఐ ఐదుగురు బ బాల్సంగు ఉందా బయట. ఐదు మంది బహు తెలిసిన వాళ్ళు సరే ఏం అయినారు వాళ్ళు ఆ పాపా ఏమో పిజి కాటికి వెళ్లి తినిందా వాళ్ళ పీజీకి ఏందో మొబైల్ లాగుతాడు ఏందో వాళ్ళు అవతారాలు అన్ని హ.
నేను ఈ టైం లో వస్తున్న
కదా ఈ టైం లో ఎందుకుంటారో అర్థం గాల. ఏం చేయలేమ్
అతే కొంత మంది.
హ్మ్ మీ రూమ్ లో వాళ్ళు వచ్చేసినారా ఆఫీస్ నుండి
లేదు ఇంగ రాలె
హ్మ్ వాళ్ళు ఎంతకొస్తారు.
వస్తారు ఇంగో హాఫ్ అన్ అవర్.
హ్మ్ నువు
హ్మ్
ఇంగా మా ఆఫీస్ లో ఈ రోజు క్లైంట్ ట్రైనింగ్ జరిగింది గేమ్స్ పెట్టిన్నారు.
ఆహ.
క్విజ్ క్విజ్ క్విజ్ క్విజ్ మంచిగా ఉంనింది ఈరోజు మీటింగ్.
అవునా ఇంటరాక్టివ్ గా ఉంటే బాగుంటుంది.
ఆ ఈ నిన్న ఉన్న టే ఉనింటే రోజు బాంట
నిన్న ఉన్నట్. త ఆహా ఈ రోజు ఉన్నట్లు.
నిన్న క్లయింట్ ట్రైనింగ్ జరిగింది కదా.
మ్
అట్లా ఈ రోజు కూడా ఉంటే బాగుంటది
ఆ హమ్
ఏమీ నవ్వు త్రీ డేస్ అన్నారు క్లైంట్ ట్రైనింగ్ ఏమో చూడాలా థర్స్డే ఫ్రైడే లీవ్ ఇస్తే ఇంటికి బోవాల
ఉ హు
ఏం ఇస్తారో ఏమో
ఏమో మరి అడుగు ఒకసారి రేపు
హుమ్
ఉమ్
కండ్లు మంటోస్తన్నయ్
ఏమ్ నిద్రొస్తుందా
హ ఈరోజు వస్తోంది నిద్ర
ఉ హుమ్
మా ఫ్రెండ్ వళ్ల క్యాబ్మేట్ ఉన్నాడు వలన్నా నేను సైలెంట్గా మూవీ చూస్తాన్టే విండో దగ్గరక్ కొచ్చి బయట నుండి
హ
ఏయ్ చెయ్ అడ్డంబెట్టిండు బయపడిపోయ్న
ఉహు ఉహు భయపడ్నవ
బాయ్పన్నా ఫస్ట్ ఎవుర్రా యి స్వామి ఇది అనేసి మళ్ళా చూసే ఆడుకుంటున్నాడు ఆ బ్రో
ఉహు ఉమ్
ఇంగ
ఇంకేంది అదే మా రూమ్ మేట్ ఫ్రెషర్స్ కున్నాయా అని అడగమనిన్ది లేవంట ఫ్రెష ఎక్స్పీరియన్స్ వాళ్ళకున్నాయంట
అవునా మీ కంపెనీలోనా ఔనా ఉ హుమ్ ఇదేగా దాంట్లో ఏమన్నా ఉండొచ్చు
అ
వేరే దాంట్లో ఏమో ఉంటదేమో
అదే వేరేదంట్లోనే అడగలా
ఉమ్
ఉమ్
నీ పక్కన రూమ్ వాళ్లే వేరే కంపెనీ గదా వాల్దంట్లో ఉన్నయేమో అడుగుదాం అడిగు కనుకో నాకు చెప్పు
మాది కాదు మా క్యాబ్ మెట్ ట్లో వాళ్ళకి తెల్సంట వాళ్ళ కంపెనీల జరుగుతున్నాయంట
ఉ హుమ్
వాళ్ల ప్రాసెస్ లో హుమ్
వీళ్ళు మళ్ళావొచ్చినరు
కొట్లాడ్తున్నారా మళ్ళా
ఉహు ఉహుమ్ కొట్లాల్లా ఇకా సైలెంట్ అయ్పొయ్న్నారు
ఔనా
ఉమ్
హుమ్
అందరూ లేస్రూ వాళ్లు అరిచే అరుపుల్కి
హుమ్
ఉమ్ ఇన్గా ఇప్పుడేం తినేస్ పడ్కోవా
ఏమో ఆకలేమైయితా లేదు చూడలా
హ
హ
ఆ ఫోన్ చేసినారు ఎవరాబ్బ నాకు నెంబర్ కూడా గుర్తులాల
ఆఓహో
మూ నబరు విజయ నాలద అం
ఆహ
ఇడ ఉద్దసరప నక అది వి
ఉ మా టీమ్ లో ఒక అమ్మాయి ఓసిడి ఉందిరా
హ
అమ్మాయి కట్ట అయిందంటా
మా మన్న అక్క ఇద కంటంద
ఎందుకంటే క్లయింట్ కాల్ అంటే వీడియో కాల్ ఉంటుది
హ
ఇంనేమన్నా
హ
న అందంగా ఉ అందంగా ఉండళ్ళకి వీడియో కాల్ ఉండదు అవు అన్నా ఏదో అన్న నాకు కూడా గుర్తులేదు దానికి హర్ట్ అయిందంట
హ
నేనైతే మాట్లాడలేదు ్యాపలతో మండే నుంచి
హ
నీది అమ్మ చెప్పిందే కరెక్ట్ అంటది
ఉ
మనమ రాంగన్ంట మంది క అేనా వందే రాంగ్ అనిపించుకోలే ఏం అవసరమా
హ
ఎందుకు నువ్వు మాటలు నెమ్మత
హ
హ
ఏ అన అట్లాంట
హ
హ ఇడ పోలే మండే అ ఈ పోాల
అ
మందే గుడికి బవాల అనుకున్నా
హ
తిన్న
అ మేమ్ అంతే పోల్ అనుకున్నం టైమ్ లేక పోలే ఏం చేసేది
ఉ పి ప్ల దోసలు పెద్ద బావుంటేనే కద దోస పిండి
ఉమ్మ్ ఎప్పుడు పెట్టడంలే మా పిజీలో
ఇంగ ఎన్ని రోజులో ఏమో
ఉమ్మ్
అడగల్ల ఒక రోజు ఆంటీ ఇంగ ఎన్ని రోజులు ఇల అని
ఉమ్ ఇంకా అది ఎల్పిజి గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా దానివల్ల
ఉమ్ అదే ఏన్ని రోజులని అడగాలి లేదంటే వాళ్ళ కోడలు వస్ స్తుంది ఆ వాళ్ల కోడల్ని అయిన అడగతే
ఉమ్ ఉమ్ చెప్తుంద
ఏమో డౌటే ఇంగ ఎమ సపోర్ట్ జేస్ ఇంగేఆడోద్దులే మ్
ఉమ్
ఏ ప్పుడు చూడల
చూద్దాం
ఇంగ
ఇంకేం అబ్బా చేపాలి నువ్వే
ఏమ్నా మా డాడీ ఈనా నడుం మంగళూరు కి బెంగళూరు ఎయిర్పోర్ట్
మ్ హు
వచ్చినాడంట నైట్ ఎయిర్పోర్ట్ కి వచ్చినాడంట
ఉమ్ హు ఏం పికప్ చేస్కుండిక
ఉమ్మ్మ్ తెలిసినాయనా చనిపోయినడంట
మ్ హు
వచ్చినాడ్ ఆళ్ల కొడుకు ఫోన్ చేసినారంట డాడీకి రండి అని ఉమ్ ఎయిర్పోర్ట్ కి ఇప్పుడు పోతా అంటాడు.
మ్ హు
అవునండి
ఓకే అండి
అహా డాడీ హాస్పిటల్కీ వెళ్ళినాడ కట్టు కట్టు కట్టు